హలో
హాయ్ అండి ఎలా ఉన్నారు
హయ్ అండి నమస్కారం అండి నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ నమస్కారం అండి నేను బాగానే ఉన్నానండి
ఉ
ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదండి తిన్నారా
ఇప్పుడేనండి తిన్నాను మీరు
ఎం చేసారాండి స్పెషల్ సండే కదా హలో
హలో
ఏం తిన్నారండి ఇవాళ స్పెషల్ ఎంటి ఇవాళ
ఈ వాళ్ళ పలావ్ చేసారండి పలావును చికెన్ కర్రీ
ఉ అవునా మాది గూడా అదేనండి మాది బిర్యానీ
ఉహు
గోంగూర
బిర్యానీ ఎలా చేశారండి
మాములు పులావు లాగానే అండి
డిట్టో
ఇంకా దాంట్లో మంచిది ఇంకో దా ఇంకోదా ప్యాన్లో ఉడికించుకొని దాంట్లో కొనీ మసాలా కొంచేమ్ ఉడీకించుకొని అ అల్లమ్ వెల్లుల్లి పేస్ట్ ను కొబ్బరి పెస్ట్
ఎంత ఎంత ఎస్తారు ఇవి అల్లం ఎంత పోస్తారు
చికేన్ బట్టి చే కలిపి పోయిమీద పెట్టి కొంత సేపు తర్వాత నైటి పర్సెంట్ ఇంకా అన్నం ఉడకిద్ది కదా అందులో ఎస్తా బిర్యానీ పెద్ద పెట్టే
ఆహ
ఏం చేస్తున్నారండి మీరు చేసారండి మీరు చేసారా నీమజరి సార్
మా అమ్మ చేశారండి ఈ వాళ్ళ చాలా బాగుంది
అ ఆహా అవునా
అవునండి
ఆ
ఇవాళ్ళ మా అమ్మగారు చేశారు చాలా బాగుంది ధమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం కాకపోతే ధమ్ బిర్యానీ కాదు మామూలు పలావు వండేసేసి
ఆ
దాంట్లో చికెన్ కర్రీ చేసారనమాట గోంగుర్ కర్రీ చికెన్ కర్రీ
ఆ
పెరుగు బాగున్నాయండి అన్ని బాగా కుదిరేయే ఇవాళ్ళ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం ఇవాళ్ళ
ఆహ మీరేబియ్యం తింటారండి
మేమ బిపిటిఎల్ తింటామండి మీరు
మేం కూడానండి ఆన్ నేన్ మాములుగా షాప్ లో కొనుకునీ కుంటారా లేకపోతే రైతుల దగ్గర కొనుక్కుంటారా అని అడుగుతున్నాను
నేన మా మావయ్య రైతు పని చేస్తారండి వాళ్ళు దగ్గర నుంచి తీసుకొచ్చుకొని బిపిటిఎల్ బిఎం ఆయన ఒక రెండు సార్లు ఒకసారి పాలిష్ చేసి పెట్టిస్తారు అవి బియ్యం తీసుకొచ్చుకొని తింటాం అన్నమాట మీర ఎలా చ
అంటే మాకు మా నానే పండిస్తారండి మేము అవే తింటాం
ఆహ రైతులు దేశం కోసం చాలా కష్టపడతారండి వాళ్ళ కడుపు నింప్ పెరీ ఇంకా వాళ్ళ కడుపు నింపటానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలములో ఎండలో మనం ఏదైనా పని చేేస్తా ఉంటే నీడెత్తుకుంటాం కానీ రైతు మాత్రం ఉదయం నుంచి ఎండలో కష్టపడుతూనే ఉంటాడు రైతు పనే చాలా కష్టం అసల్
ఆ చెమట కార్చి కొంసం బాదల్లో ఉండి వర్షం పడితే రైతు పరేషనే వేరు
అదే కదా తన రక్తాన్ని కష్టంగా మార్చి పనిచేస్తాడండి రైతు
అవునండి అవును ఎలా ఉంది మీకు అటు వాతావరణం చల్లగుంద ఎండగుందా అండి
ఎండగా ఉందండి ఇవాళ్ళ అసలు చాలా ఎండ వచ్చింది బయటికి వెళ్ళలేకపోయాము సండే అంటే ఫ్రెండ్స్ తో అటు ఇటు సరదాగా తిరుగుతా ఉంటాం కదా ఇవాళ ఉదయం నుం నుంచి మధ్యాహ్నం దాకా ఇంట్లో నుంచి బయటికే కదలిదు మధ్యాహ్నం నుంచే వెళ్ళాను క్రికెట్ ఆడుకోవడానికి
ఆహా అవునా
ఉమ్ మీరే ఏం ఆటలుడుతారండి
ఆ
మీరు ఆట్లేమన్నా ఆడతారా
ఆ నేను ఏం ఆటలు ఆడానండి మా పిల్లలతోనే సరిపోది నాకు
ఉహుమ్ నేనైతే క్రికెట్ ఆడతాను కబడ్డీ ఆడతాను, ఫుట్బాల్ ఆడతాను, వాలీబాల్ సైక్లింగ్ చేస్తాను స్లో సై ఫస్ట్ సైక్లింగ్
ఉహుమ్ నంద
అవునండి మీ అమ్మ వాళ్ళంతా బాగున్నారా
ఆ బాగనే ఉన్నారండి
ఎలా ఉంది ఇప్పుడు తగ్గిందా చెవి నొప్పి వ్మ్ అంతా బాగున్నారండి దేవుడి దయ వల్ల
అ
నాన్నగారికి ఎలా ఉందండి
మా నాన్నగారి కూడా పర్వాలేదండి తగ్గి
వ్మ్ ఆ
ఏం చేస్తున్నారంండి ఇంకా పిల్లలు పలుకున్నారా
మాకా మా మా పిల్లలు పనుకున్నారండి ఇప్పుడు దాకా ఎందుకుంటారు తొమ్మిది ఇంటికే పండుకున్నారు
ఆహ
చిన్నవాడయితే ఈ వాళ్ళే ట్రిమ్మర్ తో మొత్తం తనమీదున్న వెంట్రుకలు తీసేసాను వాడియి ఈ ఎండాలకి మళ్ళీ టేప్ ప చెమటా అగి అగి పడుతుంది అని చెప్పి గుండు కొట్టేసాను
అవునా అంటే మీరుఖీగా చేస్తారు కదండి ఫస్ట్ అది
వ్మ్ అది అయిపోయిందండి చేసేసాం కదా వాటి బర్త్డే ఏ ఇంకా ఉన్నాయి అని నాలుగైదు రోజుల ముందే చేసేసాము ఇగ మూడు రోజులు ముందే
ఆహ
ఆ అకికట్ చేసేసి తర్వాత టూ డేస్ తర్వాత వాడి బర్త్ డే వచ్చింది అది కూడా చేసేసాము
ఎన్ని ఇచ్చేస్తారండి మీలో అచీవ్
నీచికా అంటే పుట్టిన పిల్లలకి మొత్తము వెంట్రుకలు ఉంటాయి కదా తల మీద
హ్మ్
అవి మొత్తము పెట్టుకునే ఏంట్రుకలు కాద అన్నమాట
ఓహొ
మొత్తము అమ్మ కడుపులో ఉన్నప్పుడు వస్తాయి కదా అది రాంగాలల్నే ఏడు రో ద్దున్నుంచి ఎప్పుడైనా తీసేయచ్చు ఏడు రోజు సారి కాని నలభై రోజులకు కాని అలా ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు పన్నెండు నెలల్లో
ఉహు
అలా చేయడం ఏందంటె మైలుని ఉండింది ఆ మైలు అనేది పిల్లలకి వెంట్రుకలల్లో ఉంటద అన్నమాట మనం ఎన్నిసార్లు తలస్నానం చేపించినా కాని ఆ మైలు పోదు అలా హకీకా చేసి మేకని కోస్తే వెళ్ళిపోయిద్ది అనమాట
అందుకేనా మీ ఇంట్లో యాటల్నీ కోసేది
ఆ రెండు వేటలనీ కోస్తారండి ఆ టైమ్ లో మగ పిల్లలయితే రెండు అమ్మాయి అయితే ఒకటి కోస్తారు
ఎందుకండి అట్ట అమ్మాయికి అయితే ఒకటి
అమ్మాయి అయితే ఒకటి అబ్బాయి అంటే మగపిల్లోడు కదా వాడికి రెండు కోయ్యాలన్నమాట
ఓహో మంచిది అండి మరి చేస్తున్నారు దాంట్లో
ఉ చేస్తారండి హాకీకా చేయకపోతే మగ పిల్లలకి కంపల్సరీగా చెయాలి హకిీకా
ఉ ఇంగ ఏమిలే ఈడ ఏమి ఒకటి పోయింది
ఊ అదే అట్లా చేయకపోతే బాగోదనమాట పిల్లలకి అందుకని మనకి ఉన్నంతలోనే చెయ్యాలి ఇక్కడ లేదు మన వల్ల కాదు అంటే అది సంగతి వేరు లేదు చేయ్యగలం అనే పాటి ఉంటే చేయాల్సిందే కంపల్సరీగా మన స్టేజ్ని బట్టి మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేయగలం అంటే చేసేయటమే గా లో మీడిల్ సు ఇంకా చెయలేము అనేంటి పరిస్థితుల్లో దేవుణ్ణి కోరుకొని దువా చేసుకొని ఇంక చేసేసుకోవచ్చు అన్నమాట
అమ్మ వుందినా అంటే మందర్సా నేర్పిరా
ఆ మదర్సా కి ఇచ్చే వాళ్ళు ఇస్తారండి అది మంచి కార్యక్రమమే
ఉ అవునా
ఆ
అదేంటో పది మందికి అన్నం పెట్టి పెట్టచ్చు కదా అండి చిన్న పిల్లలకైన పేద వాళ్ళకి అయిన
ఊ బర్త్డే టైమ్ లో చేద్దాం అండి అలా బర్త్డే టై లో చేసి సాము పెద్దోడికి చేసాము చిన్నోడికి చేయాలి
అ
రేపటి నించి మీ అబ్బాయి చిన్న అబ్బాయికి ఒకటేనా అండి పెళ్ళి రెండు అయిపోయింద
ఏంటండి
బర్డేస్ ఒకటేనా అయిపోయింది రెండు అయిపోయి
ఆ చిన్నోడికి ఒకటే అండి అయింది పెద్ధోడికి మూడు అయినాయి
ఉహు ఇప్పుడు నాలుగో సంవత్సరమా
ఉ మూడో సంవత్సరమే రన్నింగ్ అవుతు వంది నాలుగోది ఏప్రిల్లో వస్తుంది అనమాట
ఉ
మూడు సంవత్సరాలు నిండిపోయి మూడు సంవత్సరాల రెండు మల్లి వాడు
ఉహు అ చేస్తున్నారండి ఇంకా మీకు ఏ పాటల అంటే ఇష్టం
నేం పాటలా
అ
హిందీ పాటల అండి చాలా బాగా ఇష్టమ అండి హిందీ సాంగ్స్ బాగా వెన్ టను హిందీ సంగ్స్
ఉ ఉ
మీకండి మీరే ఎ పాటలు వింటారు
నాకేం అంత ఇంట్రెస్ట్ ఉండదండి బాకి మారిన అంతే
సాంగ్స్ వెన్ టమ్ మైండ్ రిలీఫ్ చేస్తదండి
ఆ
సాంగ్స్ వినడం వల్ల మైండ్ చాలా రిలీఫ్గా ఉంటదన్నమా
ఆ అవునండి బఫ్ గానే ఉంటుంది నేను మామూలుగా ఫోన్లో వీడియోస్ చూస్తాను అంతే సరేనండి ఓకే బాయ్ ధన్యవాదాలు రేపు కలుద్దాం
సరే అండి ధన్యవాదాలు